ఆ ఆ ఆ హలో భారతేనా మాట్లాడేది ఆ అదే మరి పొద్దుగాల ఫోన్ జేసిల్లు బీర్లు దేపో పెళ్లికి ఏమైతది ఏం కాద్ ఏమైతది రా ఈతకు పోదామా ఇయ్యాల ఓ ఓవలెవలు ఉన్నారు బండ్లు ఉన్నాయా ఇవ్వాళ అంటే మరే కుదరదు వాస్తు బాయ్ దూరం ఉన్నది
అది ఎవళ బాయ్ అనుకుంటనవ్
అటు తమ్మెడ పోయినోళ్ళ దిక్కు దూరం బాయ్ ఉ ఓ నలుగురు ఉన్నాం ఇంకో నలుగురు కావాలి రెండు బండ్లు కావాలే
ఆ ఫోన్లు చేసి అడిగినవా వత్తరో రారో వాళ్లను
చేద్దాం ఇగ ఒక్కొక్కలికి ఒక్కొక్కలికి చేయాలే
విడు పొట్టోడు ఉన్నాడా మరే ఆడగ పోయినవ్
ఫోన్ ఫోన్ చేయాలే లే ఇగా
ఉన్నాయటనా నీళ్లు తేటగున్నయా బాయిలా ఊ
అన్ని ఉన్నయ్ మెట్లబాయ్ ఓడల బాయ్ తిన్నవా అన్నం
తినాలే ఇగా
నీడకు పోదాం ఎండకు
ఆ పోదాం మీ కోడలు ఏం చెత్తంది మరే ఏమ్ ఆటలు ఆడతాంది ఏ మొత్తం ఎండాకాలం మొత్తం ఎగురుతందా
ఆ
అంగన్ వల్లె ఎయ్యపోయినవ్ తీసుకపోయ్
అంగన్ బడికంటె మా పోదాం పా ఏ పో పోదాం పా అంగన్ బడికి పోదాం పా అంగన్వాడికి ఉం వచ్చింది. అనే వాడుకున్న